హలో ఆ
ఏం చేస్తున్నావే
ఏం లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడే
అమ్మమ్మ ఆళ్ళ ఇంటికి ఎళ్ళవ అన్నం తిన్నవ మ్
తినలేదు ఇంకా తినాలి కర్రీ కోసం వచ్చిన
అన్నం తిన్నవా
తిన్లే తిన్లే తినాలి కర్రీ కోసం వచ్చి
తినాల ఇంకెంత సేపు నైన్ అయితుంటే
ఇగ రోజు అంతే నైన్ టెన్ ఏగ తినే సరికి
నైన్ టెన్ ఆ వండింద మీ అమ్మ అసలు
రైస్ ఎసింది కర్రీకి వాళ్ళు దినరంట డాడీకెమో ఫిష్ ఉంది
డాడి మంచిగ ఉంటే నేను కూడా ఎస్కుంట వేస్ కొచ్చుకుంటా
తిన్నవా
తిండి తినాలి మూఢమాస్
ఓకే తిన్నాం పిల్లలు ఏం చేస్తారు
పిల్లలు గోరెంటకు పెట్టుకుండ్రు
ఉహుమ్
గోరుంటకు పెట్టుకొని ఆడుతాళ్లు పెట్టుకున్నదు కొంచ వెడుకద తప్పు పెట్టుకుంద పడుకుందిట్టనే
పెట్టుకుందా
ఆ పడ్ పడుకున్నాక పెట్టింది నానుమ్మా
అవునా దేవనిషి కూడా పెట్టపోయరు పలే బక్ సంబ్రరం అనిపిస్తుంది వాడు పం వసినాం కదిస్తతే మ హ్యాపీ ఫీల్ అవుతాడు
లీజ్ అంటే సడన్ సర్ప్రైజ్ లాగా
ఆ
ఆ అంటడు
అదే
మధ్యాహ్నం నిన్న పొద్దునే ని మధ్యానం తిన్నాడు చల అటుకుంట అ
ఆ
మధ్యాహ్నం వచ్చేసి సా సాయంత్రం మాత్రమ అనుకున్నాను పొద్దున్నరన ము దబ దబ దలా పోయినా
ఎందుకు మరట్ల
మళ్ళీ ఇప్పుడు మ మధ్యాహ్న నాకు ఆకలి మస్త ఆకలి అవుతుంది పొద్దున్న టిఫిన్ తీచ్చామంటే తీ రెండు సార్లు తీయ నను తీసుకొచ్చి నా పేషెంట్లు తీసుకోవచ్చు రెండు సార్లు విన్నానా చీరం స్లంటన్న కొస ర త రౌడు సార్ లేైంది ఇంగ తిన్లేదిక ఊకె ఎందుకు చదువుతానిగా
ఒక్కసారి చదవడమే ఎక్కువ ఇంకా రెండుసార్లు అంట
పేగని వాళ్ళు తీసుకొచ్చ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆకపో మ చూ ఉండదు కదా
అప్పుడేనా డెలీదవుతావా అప్పుడ అప్పుడేనా
మా రోజ మీకుతు నింద
అవునా
అమ్మా అ తీసుకొచ్చి పెట్టం మ వద్దంటమా అ అండ మద తీసుకొచ్చి పటం మ
అట్లనా ఇ వద్దంటే బాగదని తీసుకుంటాం అన్నట్టు
ఆ క్రెట్లాగా న ఐదు కూడా పట్టుకోవలేదు కేజల మరు ఎ గబధ దొండెంటికి అయిపోయినా సాలా నువ్వు బోమ్మా రెండు కేసులున్నావు కదా నేను చూసుకుంటాను నువ్వు
హ
ఇ చేషన్ పెట్టలే కద అతే సం బటక సారుడుతుందియి వెడతా అయిపోయిందిక పోతా అని చెప్పన్న రెడు మూడున్నెల దాకుంటాను రెండింటికి వెకి పోయినగా
మరి వాక్సిసుకు పోలె అన్నావ్ తిన్నావా తిన్లేదా అసలు
అక్కడ నాలుగు మూడింటికి ఎ కేజీలు అయిపోయినాయి సూచన దూచన వితే ఇగ పెజెపి ఆ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని పీసీటు మొత్తం కంప్లీట్ చేసుకుని పొయ్యి కర తెచ్చుకుని కడువి ఆకలి మస్త ఆకలి అయింది మ్మ్ సాకలయింది ఈ భువన అప్పుడే కడుకుంది పండలేదు
ఆగదు పిల్లకి నీ
వు
ఒక కనీసం ఒక పావుగంట ఉంచుకున్నా బాగుండేది
ఉంచుకోదు అస్సలు ఉంచుకోదు చెప్పలేదా ఏమ్మటే ఎప్పుడు తీసేయాలి ఎప్పుడు తీసేయాలి అంటదని
ఏదో సంబరానికి వేట్టుకున్నది తీసేసింది
పెద్దదాన్నికీ పెట్టిన మంచి ఉంచుకునేది
ఉమ్ నువ్వు పెట్టుకోపోయినవా మరి
తంతి దే తినేయవాలకే తెలుస్తాది
అడిగింది నన్ను నువ్వు పెట్టుకుంటావా అని గాని నాకేందంటే రెండు కళ్కు రెండు చేతులకు పెట్టుకొని సాటిస్ఫాక్షన్ ఉండదు
సర్ జంబూ పెట్టుకున్నా
హ్మ్ పెట్టుకున్న అహ్ రేపు అంతా షికాక్ షికాక్ ఉంది రేప్ హాస్పిటల్ వోవాలి
అక్క ఎక్కడ
అడికే ఇగ మమ్మీని ఏడి తీస్కబో తీస్ ఆ
ఈమె ఏవళ్ అమ్మ
మార్నింగ్ నుండి ఒక హ్యాండ్ బాగా పెయిన్ ఓస్తాంది
వంచే వరకు రా మరి చూపిస్తా నాకడికి రావే చూపిత్తా
ఏమో రేపు తగ్గకపోతే ఆడ చూపించుకొని అటునుంచి అటే బస్ ఎక్కుత
తగ్గుతది వన్ సైడ్ పడుకున్నవ్ కావచ్చు
ఇ చుక్కాలు కనబడతాన్నాయి బువ్వన్ ఒత్తింది దాని మీద ఒక చేయ మీద కూసుంది
కాదు బూ మమ్మీ నువ్వు చెయ్యి నాకొత్తుతే ఒకే ఏమో ఇత్తనన్నవ్ అంట కదా నాక్ ఐస్ క్రీమ్ కొనిపిత్త అన్నది చాక్లేెట్ కొని పిత్త అన్నది ఇంకేమో ఆఫర్లు ఆఫర్లన్ని చెప్తుందిగా
లేద్ నేనొక చాక్లెట్ కొనిత్తా అని చెప్పిన అం తే ఇదంతే ఇవే ఇదే అన్నది చేయిమీద కుసుంది మళ్ళ నానమ్మకు చెప్తే నానమ్మ జెండుబాం రాసింది అయినా దగ్గలేదు మళ్ళా ఇంతసేపు మల్లయ్య తాత అయింటిమెంట్ రాసిండు
జబ్బకాణించి చేయిదాక కదా
లేదు మోచేతి నుంచి కిందికి
ఇప్పుడు కొంచెం రిలాక్స్ కనిపిస్ తుంది అయింట్మెంట్ రాసి
కొంచె ఎక్సర్సైజ్ చేయి కండ పెట్టేసినట్టుంది చదవు నన్పిస్తది
కావోచ్చు అసలు ఎట్లా జువ్వని గుంజుతుంది రేపు గూడా ఇట్లనే వత్తే వస్తయిగ హాస్పిటల్కి
డాన్ నువ్వు రేపుకి మరిన్ని ఉన్నట్టున్నయ్ మీయన్నలేేడు ఒంటిబోయిండు
ఎందుకు
ఆ పక్కకు నిల్బడొచ్చాడు అన్న
ఆమ్మో నెల రోజులైతుందా అప్పుడే అన్న వ
నెలరోజుల నుంచి హాస్పిటల్ ఆ
హాస్టల్ చూసుకున్నాడా
హాస్టల్ కాదు హాస్పిటల్ లో ఉంటడు ఎమర్జెన్సీ కుంటడు
ఓ అట్లనా సేమ్ సాలరీనా మీకు ఇద్దరికి
ఓ అన్నకు ట్వంటీ ఎయిట్
ఆ వామ్మో నేను ఎక్స్పెక్ట్ జేయలే ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ ఉంటది అనుకున్నా
లేదు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీీరియన్స్
ఓహో అన్మారీడే అనుకుంటా
కాలేదు ఉన్నది
ఓహో
ఆమ ఊక బ్లాక్ లో పెడతది
అయ్యో
ఊకే బ్లాక్ జేత్తది పాపం పేషెంట్ నెంబరు ఈ ఫోను ఆ ఫోను ఆఖరికి ల్యాండ్లైన్లు కూడ వాడిండు హలో నేను అశోక్ అనంగనే కట్ జేస్తది బ్లాక్ పెడతది
చిచ్చా ఎందుకు బ్లాక్ జెత్తది మరి
అంతే
అలా అది ఒక కైండ్ ఆఫ్ లవ్ అన్నట్టా
ఉమ్
అది గూడా ఒక రకమైన లవ్వా అంటన్నా ఉమ్
ఇందే ఒకటే మెసేజ్ జెత్తది ఒకటే ఫోన్ జెత్తది టెలిగ్రామ్ నుంచి కానీ వాట్సప్ మంచిగనే నాకు జేత్తది నాతో కూడా మాట్లాడుతది
ఉమ్ హూ
అన్నక్ జేయడానికి ఇంజే ఆ అంటే పురుగు అన్నట్టు ఆమెకు
ఉంటదిలే అందరికి ఉంటది పురుగు
ఈ రోజ్ ఆ ఊరి బోతున్నా అని జెప్పి ఎన్నిసార్లు జేసినా ఎవరండి మీరు అంది నా నెంబర్ దెల్సు ఆమెకి ఎవరండి మీరు అంటాంది
ఓహో
అయితే ఇట్లా నేను అమెజాన్ ఉంది అని చెప్పి జెప్పిన చేసిండు చెస్తే ఒక వారం ఎత్తి ఒక వారం జేయవ్ ఈయ్యో నీకేమైతుంది నువ్వు ఆ ఒక వారం ఎత్తి ఒక వారం జేయవ్ వు నా దగ్గర కొచ్చి ఒకటే బాధపడుతుంటే ఫోన్ చేద్దాం అని జెప్పి అన్నా అవునా ఎట్లా రియాక్ట్ అయితాదో అనుకున్నాం మహేశ్వరి ఆ అవునండి అంట
ఆహ కొంత మంది ఉంటారు మెంటల్ కేసులు అరుత్తారు
అన్న చేయమన్నాడు అంటే కథం ఫోనుపే చేసింది వెంబటే
వామ్మో
నా ఎంబర్ బ్లాక్ లో పెడ్తది తీత్తది పెడతది తిత్తది
నీది గూన్నా హ్మ్
ఇప్పుడు అన్న నెంబర్ కాకపోతే చోస్తున్నది నాదొక్కతే గా ఇకా పడి పెద్దదితుదు
అవునా అక్క సర్లే మరి
నా